హలో
హలో
హ్ అయిపోయిందా వర్క్ హలో
హలో
వినిపిస్తాంది నీకు వినిపిస్తాందా
హ్ వినిపిస్తంది వినిపిస్తంది
అయిపోయిందా వర్కు
ఇందాకే అ కళ్ళుమండేస్తున్నాయి ఇలాగా
ఏమి అంటే చేస్తే డే మొత్తం చేయాలి. కదా నువ్వేందుకో సిక్స్ నుంచి టెన్ వరకు
అంటే అదే అ అంతేకదు
దీనిక్ సపరేట్ మనీఇస్తారా
అందరు అ సార్ ఒక్కొక్కరికి గుట్ండదా అందరుూ గుట్లు ఉంటాారుట్టండి
ఈరోజు కూడ ఎయిట్ హండ్రెడ్నా
హ్మ్
పోతుందా
టూకే తీసుకున్నావా ఫేస్వాష్
ఇంకాే పోత కడి నేను కూడా సన్ స్క్రీన్ బుక్ చేసుకోవాల క్రీమ్స్ వాడత ఇప్పటి నుంచి
మాలిక్యులర్ అని ఒకటి ఉంది సన్స్క్రీన్ అదిగట్టు అది కొంచెం బెటరే అనుకుంటా వన్ అది ఎంతైనా తెలియదు నాలుగు వందలు ఏమోఉంటాది అనుకుంటా
హ యాదో గుట్లా బాగా సెట్ అయితే ఏంగా అదేవా డబ్బులు నుంచి ఆలోచించకూడదు పటి నుంచి అన్నీ కొంటా అన్నీ తింటా ఏమి తిన్నావు పొద్దున
పాయసము తిన్నె
పాయసమా
హ్మ్ నువ్వు
మేము ఇంకా తినలే, తినాలి ఇప్పుడే బ్రష్ చేస్తా మళ్ళీ ఏదోలా అయిపోతుందని తిల్లే ఏంటవా అది బోండా అవు మాకిన్న అయి చూడు అందరెన్నున్నాయి మైనేపా ోరిచ్చి వాళ చెట్లోటివ
పక్కన్ మాటలాతే ఎన్నది
హా మావిడి కాయ లే ఇచ్చారు మా ఊరులా వాళ్ళు వాళ్
ఇస్సేమనులే ఇంకా ఎందుకు వాళ్ళతో యవ్వారం చేసే నాకు ఎందుకు ఇంక మాట్లాడడం
మంటరా నకు వంద మ సరే నువ్వు చెప్పు ఏమన్నా
కురుక్షేత్రం అనే ఒక సినిమా ఉంది
ఆ
ఆనిమిస్ ఆనిమేష్ అది నార్మల్గా ఆనిమేషన్ సినిమా ఉంట అంటే మొన్న వచ్చింది కదా ఒకటి మహాభారతం మహావతారా ఏదో సినిమా మహావతారా ఏదో సినిమా వచ్చింది ఒకటి వెంకటేష్ స్వామిది
హ్మ్
సమాల అది కురుక్షేత్రం నాకు ఇన్ కాన్సెప్ట్ ఇష్టమే గాని ఆ బొమ్మలే నాకంత అర్థం కావు
అబ్బా అమ్ మా తమ్ముడు అవి ఎక్కువ చూస్తాడు తెలుసా అ చాలా బాగుంటాయంట అ కానీ హీరోసే విలన్స్ ఎక్కువ ఉంటారంట దాంట్లో
అంత స్పైడల్ మ్యాన్ ఇలాంటిన్న దాంతో నుంచి పుట్టుకొని వచ్చాయి కామన్
ఉ ఒక డ్రెస్ బుక్ చేసుకున్నా
ఇ
అది స్లీవ్లెస్ స్లీవ్స్ండ నేను ఎప్పుడో ఒకసారి వేసుకోవాలి
నీకు నీ నీ పొద్దున పెట్టినాడు ప్యాంట్ బ్లూ కలర్ జీన్స్
అ
టూ టూ ఫార్టీ అది
ఊ కాదు నీకు ఎవరిదగ్గరన్న షై ఇందులో మనీ ఇస్తే నాకు అట్ల ఇవ్వు అకౌంట్ నా తమ్మనికి బట్టలే లేవ్
ఉ అని దాంతో ఏమి ఉండదు తెలుసా ఉన్నయాన్ని ఆహా నా తూడరాలలేే ఉన్న ఈ దాంతో ఎట్లా అంటే మనం నచ్చింటే ఉండదు నచ్చింది ఎన్నో చాలా ఉంటాయి నచ్చండి మాత్రం సైజులు అన్ని ఉంటాయి సైజులు ఉండవ్ బాగా కొన్ని సోల్ అట్ ఉంటాయి చూసినవ అవి నైట్ వస్తాయి టువెల్ కి వన్ కి ఆ టైమ్ లో వస్తే వస్తాయి
ఏంటివి
కొన్ని ప్రోడక్ట్స్ సోల్డ్ ఔట్ అని ఉంటాయి
అ
అడ్మిట్లే వస్తాయి
వునా అయితే ఈ రోజు వర్క్ లేదా
లేదు ఈ రోజు రేపు
లే రేపు లేదైతే ఫ్రీ ఊ మంచి పని చేశావ్ పనులే అయి
ఉన్నాయ్ పానం పోతది మంచి పని కాదు
హాలిడేస్ అయిపోయాక లేపాక్షికి వస్తావా
ఎందుకు
వస్తా అన్నవే నువ్వు అబద్దాలు చెప్తావా
అబద్ధ మెంటల్ వద్దులే సర్లే ఏమన్నా చెప్పు హలో
ఏం చెప్పడా చెప్పు
నీ రిజెల్స్ ఎప్పుడూ వస్తాయి
తెలీదు నువ్వు లేపాక్షి కి వస్తా అన్నావ్ నువ్వే అట్లే హాలిడేస్ అయిపోయాక వెళ్దాము అని
దంలే
సరేలే అవి వచ్చాయా బిబి లన్స్ లో ప్రడేక్ట్స్
అవి రాలే ఇంకా నీకు మెసేజ్ చేసింది అందుకే ఎట్లా వచ్చినయ నీకు ఫోన్ చేసినా రేమన్నా నేను నువ్వు ఆవిషయం తప్ప అన్ని చెప్తావు
ఈరోజే ఫస్ట్ కదా ఈరోజు వస్తే రెపూ వస్తే
రేపు అది డేట్ ఉంది రేపు ఉంది
ఏది కాలేజ్ లో ఏదంటి
కాలేజ్ లో
ఏదో చెప్తా ఆంటీవి
కాలేజ్ ఓపెన్ ఎప్పుడో చెప్పారా అని
జులై ఫోర్
అంటే నీకు చెపినారా వాళ్ళు స్పెసిఫిగా అని
మాకు చెప్పారు స్పెసిఫిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ కి ఒక్కటే కదా కాలేజ్ ఫస్ట్ ఇయర్స్ కూడా లేదు ఎవరికి ఉంది కాలేజీ ఇప్పుడు అసలు ఎవరికి లేదు కదా
ఫస్ట్ ఇయర్ కి ఎందుకు లేదు
ఫస్ట్ ఇయర్స్ కి ఉందా
లేదని నీకు ఎవరు చెప్పినారు అంటున్నా
ఆహ సెకండ్ ఇయర్స్ కి థర్డ్ ఇయర్స్ కి ఇంటర్న్షిప్
తెలుసు ఇప్పు మనం పోర్ ఉన్నాది కదా
అవును
అంటే అదే థర్డే అనుకుంట
టూ టూ అయిపోయినా వాళ్ళకి త్రీ త్రీ టూ అయిపోయినా వాళ్ళకి ఇప్పుడు ఇంటర్న్షిప్ అని చెప్పారు
వింటున్న అంటే
హ మోక్ష వాల్దేది టూ టూ అయిపోయింది కదా
ఉ అదే ఎండి ఫుడ్ ఏట్లునేమో త్రీ మంత్స్ ఆలాడిపోవాలి
నైట్ లో ఒకటే కదా ఏనా ఇచ్చేది నైట్ లో మాత్రం రా అంతే కదా బాక్స్ ల పెట్టి పెట్టీ ఉంచుతా రూమ్ల తిను రూంలో పెట్టక పోయి
పండు అంటది ఇయ్యామని కాల్ చేయలేదు మీరు చేయరా
జూనియర్స్ ఉంటాయి కదా
మా జూనియర్స్
ఆ ఎందుకు నువ్వు మీ ఫ్రెండ్స్ తో గొడవ పడుతావ్ ఎప్పు డు
హ్మ్ ఏం అయి ఉంటాది పుట్టపత్రిలో ఏమేమింటాయి చూడ్డానికి
అన్నీంటాయి మనం నక్షత్రశాల అంటా బాబా గుడి ఉంటుంది మర్చిపోయా వండర్లో ఆ కట్టటు కొంచెం ఉంటుంది ఆడు కునేదానికి అంతే తెలుసు మర్చిపోయా నేను కూడా
అవునా
హ్మ్
చూద్దాం ఆ
లేపాక్షి లో అయితే ఇంకా బాగుంటుంది
అ
నంది ఉంటుంది గరుడపక్షి ఉంటుంది రుద్రమ్మ దేవి కూడా ఉంటుంది ఆ గుడి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మళ్ళీ అ వాళ్ళ కట్టిన శిల్పాలంటే గురించింత ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాగుంటుంది లేడవా వాడి అటకపోయినాడు సరే టైమ చూడమే
సా